హలో గుడ్ ఈవెనింగ్ అండి ఆ మీ మీ పేరు
నా పేరు అస్త్ర అండి
అ ఏం ఏం చేస్తుంటారండి మీరు
నా అది డిగ్రీ కంప్లీట్ అయిందండి హౌస్ వైఫ్
అవునా కొన్ని ఒక ఏదైనా మీకు నచ్చిన టాపిక్ గురించి చెప్తారా అండి ఏమన్నా
టాపిక్ ఏదైనా చెప్ప పో చాడి
ఆ ఏదైనా అంటే వ్యవసాయ వ్యవసాయంమయినా లేకపోతే మీరు చేసే ఏదైనా ప పండుగల గురించి వేర ఇంకా ఎమ్ అయిన
ఓకే ఓకే అండి సో రంజాన్ ఫెస్టివల్ గురించి చెప్తాండి
ఆ చెప్పండి
రంజాన్ ఫెస్టివల్ అనేది ముస్లిమ్స్ కు చాలా ఇంపార్టెంట్ ఈ ఫెస్టివల్ మన క్యాలెండర్ లో ముస్లిమ్స్ క్యాలెండర్ సపరేట్ గా ఉంటది క్యాలెండర్ లో నైన్త్ తో మ త్ రంజాన్ చేసుకుంటామండి ముస్లిమ్స్ ఇది ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ డేస్ వరకు ఉంటుందండి రంజాన్ ఈ ఫెస్టివల్ కి ముస్లిమ్స్ అందరూ చాలా ఆ ప్రార్థనలు చేస్తారు చాలా పవిత్రంగా ఫె స్టీవల్ ని వాళ్ళు పూజిస్తారనమాట డే మొత్తం ఫాస్టింగ్ ఉంటా డే మొత్తం ఫాస్టింగ్ ఉంటారు ఉండే నమాజ్ ప్రక్రియని పూర్తి చేస్తారు ఈవినింగ్ మళ్ళీ వాళ్ళు ఏదైనా తింటారు ఇలా వాళ్ళు రోజా అనే కార్యక్రమాన్ని అమల్లో ఉంచుకుంటారు అనమాట
ఉమ్
ఇది ముస్లిమ్స్ కి చాలా ముఖ్యమైన పండుగగా భావిస్తారు వాళ్ళు రంజాన్ అనేది
ఓకే అండి
హ్
మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు
థ్యాంక్ యూ అండి